హలో వినం వస్తుంది మీ నాస్తుంద
ఆవి నస్తుంది ఏం లేదు గీ పొలం పని గురిం చి మాట్లాడుకుందామని
అవునా
అజన్ ఏం చేస్తారు ఫస్ట్ పొలంలో మీరు పొలం దగ్గర మేము వర్ష కాలంలో నాటు వేసాము
ఆ
నాటు వేసిన తర్వాత అది ఆ ఒక నా మూడు రోజుల వరకు కలుపు మందు వేస్తాము
ఆ
కలుపు అంటే గడ్డి పడకుండా వేస్తాము అన్నాట్టు గడ్డి పడితే పొలం అనేది లేవదు
ఆాహా
ఆ మందు వేసి ఒక నెల రోజుల తర్వాత అట్లా నెల ట్వంటీ డేస్ నెల రోజుల తర్వాత అట్లా పొలం కల్పిస్తాము గడ్డి పడకుండా ఆ
ఆ
వేస్తాము వేసిన తర్వాత అది ఈ యో ఎప్పటిక వాటికి వాటర్ ఉంటేనే పండుతుంది
ఆహా
వాటర్ పడుతూనే పండుతు ది ఆ తర్వాత ఈగ కొంచెం కొంచెం ఇక మా పై మందులు ఇట్లా కొడతాం అడుగు మందులు వేస్తాం అట్లా పొలం లేస్తుంది పొలం లేస్తుంది ఈ సంవ త్సరం ఏమో ఆడిమోగ సీడు పెట్టినాం అంటే మేల్ ఫీమేల్ అంటారు దాన్ని
ఆ
ఫిమేల్క ఏమో ఆ మధ్యలో ఉంటాయి మెల్ కేమో ఇటు పక్క సైడ్ ఉంటాయి అన్నట్టు తార్లు పెట్టి పెడతారు ఉమ్ ఇక మందులాతోని లేస్తుంది అది వడ్లు పండాలి కదా
ఆ ఆ
చిన్నో యూరియా ఇరవై ఇరవై డిఏపి ఇట్లా మందులు వేస్తే అవి పైలే పైకి లేసి పొట్టకస్తాయి అన్నట్టు పొలాలు
ఆహా
టూ డేస్ సరిపో సరిపోతుంది చెప్పండి మీరు ఎట్లా ఏం చేస్ స్తున్నారు మరి
మేమా మేము కూడా పండిస్తాం పోొలం కాకపోతే తక్కువ మేము కౌలకిె ఎక్కువ ఇస్తా ఉంటాము
ఆ
స్తా ఉంటాము కౌలు వాళ్ళు కౌలు తీసుకుంటా ఉంటాము కాకపోతే పంచ్చినప్పుడు అయితే మామూలుగా నాటేపిస్తాం నాట వేసే రోజుకి కూడా మేము కూడా వెళ్తాం నారు పచ్చడానికి
ఆ
నారేస్తాం వాళ్ళు గుర్త అవ్వాలి ట్టేస్తారు ఎకరానికి ఆరు వేల చొప్పున ఏడు వేల చొప్పున వేస్త
ఆ
వేసినాక మళ్ళీ మందు యూ
మ్మ్
కొన్ని రోజుల తర్వాతకి కలుపులు తీస్తారు పొలం ఈనింద అంటారు కదా ఈనన్నప్పుడు మళ్ళా మందేస్త అంటన్నారు
బికల్ బ
ఆ
ఆ
మొత్తానినికి అైతే ఆ వరి కోచ మిషిన్ తీసుకొచ్చి వరికు
అంటే అది పొలం పొలము అది పడిన తర్వాత ఇక ఎర్ర కలర్ లో ఎర్ర కలర్ లో వస్తేనే మిషన్ కోత కోపిస్తాం కదా
ఆ
ఆ ఇ మెషిన్ ది మెయిన్ కూడా మెషిన్ తీస్ కచ్చి మిషన్ తోని కోపిస్తాం కోపచ్చి అవన్నీ వేరే దగ్గర ఒక రెండు కిలోమీటర్ల దూరంగా ఎండ పోస్తాము ఒక పది రోజుల దాకా అల్లా ఇస్క అలాంటి మట్టిది మట్టి దుబ్బ దుమ్ము లాంటిది వస్తే దాన్ని కాలితోని పోకూడతం
ఆహా
పోగొట్టిన తర్వాత అవి వాచర్ వాచర్ నెంబరు ఎండినయా ఎండలేదా అని చూస్తారు చూసి వాళ్ళను కాంట పెడతారు
ఆహా
ఏమన్నా నష్టపరిహారం కూడా ఇస్తే ఇస్తారు మాకు డబ్బులు
నష్టపరిహారం ఎట్లా ఇస్తారు
అంటే మనకు పొలం తక్కువ వడ్లు వండితే మనం మందులు కొట్టినా కూడా పండకపోతే అతే అట్లా నష్టపరిహారం ఇస్తారు
ఆహా
అంటే అ ఒక సీడు ఎంత మంది అంటే ఒక పది ఇరవై మంది పెడితే అది సేల్ అయి అతనేమో ఇస్తారు లేకపోతే ఒకళకి పండి ఒకళకి వండకపోట్లా ఉంటే కూడా అట్లా ఇస్తారో ఎవరో తెలియదు కానీ ఇవ్వర అని అన్నారు కొంతమంది
ఆ అట్లు ఇవ్వరు అందరికిీ నష్టం వస్తే ఇస్తరు మ్మ్ ఒకరికి పండి ఒకరికి వండపోతే మనకు అడ ఉంది ప్రాబ్లం కాబట్టి అళ్ ఇయ్యరు డబ్బులు
అంటే ఇక ఒకక్కరికి చ అందరికి వండకుంటే ఇస్తారు గానీ ఒక్కరికి క్కరికే పండితే కొంచెం గొప్పగా ఫీల్ అయ్య వాళ్ళకు ఒక శాలువా అలాంటిది ఇక నష్టపార మల మంచి వచ్చే వండినందుకు కూడా కొంచెం గర్వంగా చూపిస్తారుట పంట వండించిన వాళ్ళకు
ఉమ్
ఉ
మేము ఎప్పుడూ చేయలే పత్తి ఇలాంటిదే చేసినాము గానీ పొలం పెట్టలేదు మంట పొతులు మెట్టుకునేది పొతులా
ఏమైనా వంటకాల గురించి చెప్పండి
వంటకాల ఈరోజు స్పెషల్ ఏంటంటే నా బర్త్డే స్పెషల్ గా కుడుములు చేసిన
ఆ ఏ విధంగా చేశారు
కుడుములు ఏంటంటే మాములుగా బెల్లాన్ని అంతా మెత్తగా దంచి పెట్టుకొని మళ్ళీ బియ్యం పిండిని మంచిగ కలపాలి అల్ల నెయ్యేసి కలిపిన నాకా నెయ్యంటే అసలే న చ్చదు అయినా ఏసి కలిపిన టేస్ట్ ఉంటదని ఆ కలిపి ప్పి వాటిని ఒక ముద్ద లెక్క పూరీల ముద్ద లెక్క చేసి దాంట్లో ఒక రంధ్రం లెక్క పెట్టి దాంట్లో బెల్లం దాంట్లో పెట్టాలి
ఆ
పెట్టినాక అన్ని అట్ల చేసినాక ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొన్ని నీళ్లు పోసి పైన కట్టెపుల్లలు వేయాలి
అ
నీళ్ళ పైన కట్టె పుల్లలు వేసినాక కొంచెం గడ్డి మంచిగ కడిగి తీసుకొచ్చి గడ్ పెట్టి దాని పైన మంచిగ పేరవాలి పేర్చినాక ఇంగా వాటిపైన కుడుములు చేసిన కుడుములు వాటి మీద వేయాలి లి ఏసి పైనుండి మన మోదుగాకులు ఏస్తరు ఎక్కువ కాకపోతే ఇక్కడ మోదు గాకులు దొరకక మా అది మర్రాకులు ఏసిన
వాయిసు స్పీకరు పిల్లల స్పీకర్ బాగ వినపడుతుందా
బాగా వినోస్తాంది కదా డిస్టర్బెన్స్ బాగా అయితా ఉంది
పిల్లలు క్రయింగ్
అవునా ఎందుకు మరి తినిపియ్యలేదా ఇంకా అన్నం
తినిపిచ్చినా కూడా ఏడుస్తుండు ఎత్తుకోవాలని
అదే చూస్తా ఉన్నా చేసిన పది ఇరవై నిమిషాలు అట్లా కొంచెం వేడి మీద పైన మర్రాకుల్లు అట్ల వేసి మూత పెట్టేసి పది పదిహేను నిమిషాలు ఉంచినం అంటే మంచిగా గట్టిగయితయి గట్టిగయినప్పుడు తీయాలి
ఆ టేస్ట్ బాగున్నాయా
ఆ బాగుంటయి టేస్ట్ బెల్లం కాబట్టి ఇగ బాగుంటయి టయి స్వీట్ స్వీట్గ ఉంటాయి ఇది కోర్ల పూ కోర్ల పండగా అని ఒక పండగుంటది వీటికి స్పెషల్ ఆ పండగ రోజు మాత్రమే చేసుకుంట టరు కాకపోతే నేను ఎప్పుడు పడితే అప్పుడు చేస్తానే ఉంట బెల్లం పిండి ఉందంటే
ఆ అవునా
ఉమ్ ఇంకేంటి మీరేమన్న చేసిన్రా
లేదు కాని మన పట్టణాలల్లా కొంచెం ఖర్చులు ఎక్కువుంటయి కదా పల్లెటూర్ల కంటే
ఆ ఎక్కువనే ఉంటయి
ఆ పట్టణాలల్ల రెంటు కిరాయి అయినా ఉ ఇల్లు బిల్లు అయినా ఇల్లు బిల్లైన ఆ వా వాటర్ బిల్ అయినా అన్నిటికి డబ్బుతోనే పని కదా
ఆ దేనికైనా డబ్బు తోటె
మార్కెట్లో కూడా కూరగాయల ధరలు కిరాణం ధరలు బాగా పెరిగిపోతున్నయి కదా పట్టణ అదే సిటీలల్లో
ఆ పెరుగుతానే సిటీలో ఫుల్ పెరుగుతే ప్రతి ఏదైనా పల్లెటూర్లలో ఏంటంటే అంటే అన్ని అన్ని దొరుకుతయి కూరగాయలు అందరు ఇంటి దగ్గర పెట్టుకుంటరు పెట్టుకొని సాదుతరు మన ఇంటికాడ లేనిది ఇంకోకరి ఇంటికాడ తెచ్చుకుంటాం ఇంకోకరి ఇంటికాడ లేనిది మనం ఇస్తం స్తం అట్ల చేస్తాం అదే సిటీలో అయితే మనమే కొనుక్కొచ్చుకోవాలి డబ్బులిచ్చి కొనుక్కొచ్చుకోవాలి పెట్టుకోవడానికి కి ప్లేస్ ఉండదు ఛాన్స్ ఉండదు ఉమ్
ఆ కరివేపు క కరివేపాకయినా కానీ ఏదైనా ఏది చిన్న వస్తువు నా పల్ల టూర్ లో దొరికినట్టు సిటీలలో దొరకది కాబట్టి బాగా కష్టంగా ఇక్కడ ఊర్లో ఉండకుండా వలస యెళ్ళేటోళ్ళు కూడా ఖర్చు కు భయపడి కూడా వాళ్ళు కొంచెం తినలేకపోతరు అన్నట్టు సిటీలో ఉన్నోళ్ళు పల్లెటూళ్లోనేమో మనకు అన్ని ద అన్ని రకాల కూరగాయలు సాగు చేసుకొని ఈ పంటలు మనం పీల్చే గాలి కూడా వాళ్ళకు పట్టణాలు ఉన్నోళ్ళకి అందయి కదా
ఆ మనం ఇక్కడ స్వచ్ఛమైన చెట్లు ఉంటయి కదా మనకు పల్లెటూర్లలో సిటీలో అయితే కార్బన్ డైక్సైడ్ అయితేంది బండ్ల నుండి వచ్చిన గాలి పొగ అవన్నీ ఫ్యాక్టరీల పొగలు అన్నీ మనల్ని ఇబ్బంది పెడతయి కలుషితం కలుషితమైన వాతావరణం ఉంటది అదే పల్లెటూరులో అయితే స్వేచ్ఛమైన వాతావరణం ఉంటదిగా స్వేచ్ఛగా
స్వేచ్ఛగాలి అన్నిటికిీ మనం పీల్చుకుంటాం పక్షులను గాని జంతువులను గాని అన్ని రకరకాల వాటిని చూసుకుంటు ఉండగనే అదే పల్లెటూర్ల మనం ఇంట్లో నుంచి ఇంట్లో ఉన్న కా నుంచి మళ్ళా తెల్లవారు జాము దాకా మనం బయటి వాతావరణం సిటీలో ఉన్నోళ్ళు చూడలేకపోతరు కదా
ఆ ఆ చూడలేరు
వాళ్ళకు సూర్యకిిరణాలు కూడా ఎండ అనేది రాక కొంచెం ఇబ్బంది పడతారు ఆన రోగ్య పాలవుడు హాస్పిటలల్లా హాస్పిటలల్లా బాగా చాలా ఇబ్బంది పడతారు పల్లెటూర్లలో కూడా అనారోగ్య పాలయెటోళ్ళు ఉంటరు కాని ఎంతైనా పల్లెటూరులో ఉన్నోళ్ళకన్ను న్నోలకు బాగా తేడా తేడా ఉంటది
మేము కూడా కొన్ని రోజులు సిటీలో ఉన్నప్పుడు మాకు ఎండ దొరకడం కూడా కష్టమైపోయేది అసలు అక్కడ అక్కడ మొత్తం ఎండకి పోవాల్నంటే సపరేట్గా పనంత వదిలిపెటుకొని పోయి కూర్చోవాల గంటసేపు దూరంగా పోయి అక్కడ కూర్చుంటేనే ఎండొచ్చేది ఆ కాంప్లెక్స్ లో గిట్ల అన్నీ పెద్దగా ఉండయ్
మళ్ళా ఈ సమ్మర్ కాబట్టి సిటీలలో ఉన్నోళ్లకు బాగా వేడి ఇక్కడ ఉంటది రూమ్లలా అదే మన పల్లెటూర్లోనైతే చెట్ల కింద కూర్చొని కొంచెం చల్లదనం అనేది స్వేచ్ఛగా కూచోవడం ఉంటది కని అక్కడ వాళ్ళకు సిటీలల్లా అట్లా ఉండదుగా వీలు వాళు కూలలు కూలర్లు ఏసీలు పెట్టుకొని ఉంటరు కదా
ఆ వాళ్ళు అవి లేనిది ఇక బతకనే బతకరట్ల ఘోరంగా ఉంటది మళ్ళా మనం ఒక్కాడ ఏందంటే పల్లెటూరులో ఏం టంటే ఏదన జరిగినా నలుగురు వస్తారు ఇంటి చుటు పక్కనోళ్ళందరూ వస్తారు అదే సిటీలో అయితే వాళ్ళు చచ్చిపోయినా కూడా ఎవరు పట్టిచుకోరు ఎవరు రారు ఏ ఉండదు మన దగ్గర ఏదైనా చిన్న గొడవైనా కూడా పది మంది గొడతనే ఉంటారు ఐదు నిమిషాలలా మ్ అట్ల ఇప్పుడు ఎండకాలం మొత్తం నైట్ అయితే బయట పడుకోంగానే పొదున దాకాకైనా కూడా ఒక దగ్గర కూర్చొని అష్ట షమో పచ్చిస్లాంటి గేమ్స్ ఆడుకుంటా టైం పాస్ చేసుకుంటా ఉంటరు మా సైడ్ ఒక పుట కూళ్ళకు యెళ్తారు అందరు ఇంకా వచ్చే వచ్చే టైం అయితాంది ఈ టైం కి వచ్చి ఇగ కొంతమంది రెస్ట్ తీసుకుంటూ కొంతమంది ఏమో ఆటలు ఆడతా ఉంటరు అట్లా అసలు బాగుంటది అసలు ఇంక పల్లెటూరు వాతావరణం బాగుంటది కానీ పనులు ఎక్కువ దొరకవు సిటీలో అయితే దొరుకుతయి కానీ ఇక్కడ పలేటూరులో ఉన్న పనులే చేసుకో కోవాలి బయటికి పోలేము
అవును మళ్ళా పల్లెట ఎల్సిటి లా చేసుకుంటే కూడా డబ్బులు టైం కు రావు కొంచెం అట్లా ఈ మన పల్లెటూలలో వేసుకుంటే ఇయాలా వేసు కున్నా గాని ఇంకో నాలుగు రోజుల వరకైయిన వత్తాయి కద అని ఆశ మీద చేసు ఉంటారు హ్మ్
అదే అందుకే చేస్తా ఉంటారు అసలు తిన్నారా మరి మీరు